హలో
రేప్ ఏళ్దాం గాదా గేమ్స్ కి సీరియస్ గా నువ్వు వచ్చే లోపు రెడీ అవుతాను నేను.
వద్దు నేను రాలేను రేప్ ఔటింగ్ ఎల్లుండి ఔటింగ్ రా కావాలంటే.
మే నీక్ అటల్గా ఉంద నాతో.
ఏం.
ఓటింగ్ సార్ మొన్ననే కదా వెళ్ళే వస్. చము అందులో ఈ వీక్ మనీ కూడా లేదు మన ఇద్దరి దగ్గర.
పేదవాళ్ళం.
ఆహ్ ఈ వీక్ అసలు మనీ కూడా లేద్ మనిద్దరికాడ ఉంటే ఈరోజు ఊడ్చి మరీ బిర్యానీ తిన్నాము నికు అర్ధం అవుతుందా.
జీరో పైస్.
ఆహ్ జీరో పైస్ తో ఔటింగ్ కోచ్చి ఏం పికాలి.
అంటే రావా.
సరే ఎంత ఎత్తుకత్తావ్ ఔటింగ్కి చెప్పోస్తా.
ని అందుకే ఎవరా ఎవరు ఏడ్చింది ఎవరా నువ్వ నేనా.
ఆహ్ మరి ఇంగా నేను ఏం చేసేది ఔటింగ్ కోస్తే ఏదో ఖర్చు ఉండిద్దా లేదా చెప్పమ్మా.
ఉండిద్ది నువ్వే సువర్ణ ఖర్చు పెడతావు.
అది అంతే కరెక్ట్ అకౌంట్ లో చూసినావో లేదో మొత్తం ఊడ్చి కట్నా బిర్యానీ. నికి.
నువ్వే గా చెప్పేవు అది నేను గదు గాదా.
ఏమని.
తిందామని.
తిందామనీ ఓకే అవుటింగ్ గురించి మాట్లాడుతున్నా నేనిప్పుడు నెక్స్ట్ వీక్ ఏళ్దాంలే.
ఓకే ఓకే ఓకే.
గుడ్ గర్ల్ రేప్ కాలేజ్ కోచెసేయ్యే.
నేను రాను సువర్ణ నికు చెప్పేశా నువ్వు అన్నిసార్ నన్ విసిగించకు దివ్యాక్ చెప్పిన్ నేను ఆమె. నా బ్లూర్ కి చెప్. నేను చెప్పేస్త నేను ఆయమీన్ నే చెప్పా మే నాకు ఫోన్ చేయమాక ఏం చేయామాక నేను రానని మా అమ్మ గుడా చెప్పేసా మా నా. నాన్నకు గుడ చెప్పేస అందరికి చెప్పేస.
సర్ చెప్కో బాయ్.
అందర్ గానే ఉమ్.
సరే బాయ్ అవ్సరం లేదీప్పుడ్ చేయకు.